ఆ కట్ అయింది ఆ కట్ అయింది అప్పుడే నేను మాట్లాడతా అన్నా ఆ లేదు లేదండి కట్ చేయలేదు అదే పేటను పడుకొని గూడ పోతు తా అన్నాడు బాబుకి ఫుడ్ పెట్టాను పడుకొని నిద్రపోతా అన్నాడు కొంచం టెంపరేచర్ బాడీ టెంపరేచర్ హీట్ గా ఉంటే డ్రాప్స్ వేసాను నిద్రపోయాడు ఏం చేస్తున్నారు
ఎం చెయ్యలేదు నేను జస్ట్ చూస్తూ ఉన్నా ఫోన్ ఫోన్ లో మెసేజెస్ ఏదో వస్తా ఉంటే
ఓకే బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు.
బిజినెస్సా
ఉమ్ అవును
ఏ ఫుడ్ బిజినెస్ అనుకుంటున్నారా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ ఆ
అంటే ఫ్యాషన్ సంబంధించిన ఇప్పుడైతే అదయితే బాగుంటుంది. షాప్స్ అవన్నీ అంతా హ్యాండిల్ చెయ్యలేం.
మీషో లో పెడుతున్నారు అవా
ఆన్లైన్ బిజినెస్ ఏం కాదు. మ్ ఉ ఆన్లైన్ ఓకే ఆన్లైన్ కూడా మనం చెయ్యొచ్చు. అంటే స్టార్టప్ లాగా పెడదామని ఆలోచిస్
ఏవి వినసు
సారీసు గానీ ఫస్ట్ సారీస్ తోనే స్టార్ట్ అంతే ఒకవేళ
ఏది నాగపూర్ నుంచి తెప్పించి ఇక్కడ సేల్స్ చేయడం అవ
ఆ అ అవును నేనైతే సూరత్ నుంచి అనుకుంటా ఉన్నాను
హ
అక్కడి నుంచి తెచ్చు
మీరు షాప్ పెట్టనంటున్నారు. బిజినెస్ ఇంట్లోనుండే చేస్తానంటున్నారు.
అదే ఇంట్లో నుంచే చేస్తే మనకు తెచ్చుకొని కొంచెం బడ్జెట్ లో తెచ్చుకొని చేస్
ఇప్పుడు మీరు ఐ ఎక్సంపుల్ ఒక ఫిఫ్టీ శారీస్ తెచ్చారు అందులో ఒక ట్వం థటీ సేల్ అయినాయి. థర్టీ సేల్ కాలేదు రిజెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆ థర్టీ ఏం చేస్తారు
కొన్ని ఆన్లైన్ లో పెడతాను. అంటే నా సోషల్ మీడియాలో నేను హోమ్
అదే అప్పుడు ఒక టెన్ అప్పుడు ఇంకొక టెన్ యాడ్ అవుతాయి కనీసం ఒక ట్వం ట్వంటి అన్నా టెన్ అన్నన్నా మీకు సైడ్ లో పడిపోతాయ్ ఇంగ
ఆ అదే నా బడ్జెట్ కి కొంచెం ఇప్పుడు నేను ఒక కనీసం ఒక టెన్ కేే పెట్టాను అనుకోండి దాంట్లో నాకు ఒ ఒక ట్వంటీకే వచ్చింది అనుకో నేను దాన్
ఆ సార్ సారేస్ ఆ వేస్ట్ అయినా పర్లేదంటారు
శారీస్ ఎందుకు వేస్ట్ అవుతాయి వేస్ట్ అవ్వవు కదా
వేస్ట్ అవదంటే ఇప్పుడు మనం ఎప్పుడు బిజినెస్ మ బిజినెస్ పెట్టేటప్పుడు అమ్మే మైండ్ సెట్ కన్నా కొనే మైండ్ సెట్ తోనే ఆలోచించి పెడితే అది కొంచెం
ఆ అందుకని నేను ఏమంటా ఏమని ఆలోచిస్తా న్నాంటే ఎక్కువ బడ్జెట్లు పెట్టి ఇప్పుడు ఆడ అ అక్కడ మనం ఒక బడ్జెట్ పెట్టి కొంటాము. సప్ పోస్ నేను ఎగ్జాంపుల్ చెప్ తా అక్కడ ఒక ఫిఫ్టీ రుపీస్ హండ్రెడ్ రూపీస్ బెట్ ఒకసారిీ కొంటాము ఇక్కడకి వచ్చి దానికి పదింతలు అట్లా వేయకుండా ఒకింత వన్దానికి ఇప్పుడు హండ్రెడ్ పెట్టి కొన్నాను. నేను టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా పెట్తే ఒకవేళ అప్పటికి తీసుకు కోలేదంటే హండ్రెడ్ కి హండ్రెడ్ అలా వేసి స్టార్ట్ చేస్తే అంటే స్టార్టమ్ కాబట్టి ఎక్కువ చేయకుండా దాంతో తరువాత బిజినెస్ డెవలప్ అయితుందో లేదో దాన్ని బట్టి ఇంకా బల్క్ లో తెచ్చుకోవడం అలా చేద్దామని ఆలోచిస్తాన్నాను
మీరు చెప్పేది ఒకటి నేను నేను చెప్పేది వేరేది ఏమంటే ఇప్పుడు మీరు సేల్ చేసే దాని గురించి మాట్లాడుతున్నారు నేను సేల్ కాని శారీస్ ఏం చేస్తారు అని అడుగుతున్నా నేను
సేల్ గానీ శారీస్ అంటే
ఇప్పుడు మనమే వెళ్తాం సాప్ కి షాప్ లో ఒక వాడు ఒక టెన్ టెన్ మోడల్స్ చూపిస్ స్తాడనుకో టెన్ మోడల్స్ మన క్ చూజ్ చేసుకునేది ఒకటో రెండో చూజ్ చేసుకొం టం ఇప్పుడు అలాగా వచ్చిన కస్టమర్స్ ప్రతి కష్ మారు
కొన్ని రిజెక్ట్ కొన్ని రిజెక్ట్ ఉంటాయి. కదా అవేం చేస్ స్తానంటే. నేను బై వన్ గెట్ వన్ లా పెడతాను. అప్పుడ ఏం చేస్తానంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అలా మైండ్ సెట్ వచ్చే అది చూసిన వెంటనే ఏమవుతుందంటే.
ఆ మైండ్ సెట్ లో కూడా ఆ మైండ్ సెట్ లో కూడా లేడీస్ ఏమంట్ టే రెండు వన్ ప్లస్ వన్ ఆహ్ టివి రెండు కూడా ఓ బాగుండాలి చూడ చూస్తారే కానీ రిజెక్టేడ్ పీసెస్ అయితే దీంట్లో పెట్టలేరు కదా.
అందరికి ఒక్ ఇష్టమే ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. ఒకరికి వైట్ నచ్చచ్చు ఒకరికి బ్లాక్ నచ్చొచ్చు. అలాగా రిజెక్టర్ లో కూడా నచ్చే తీసుకోబోయే వాళ్ళు ఉంటారు కదా
కానీ కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు నువ్వు ఏ సారీ కొంటావు నాకు అదే సారీ కావాలంటారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నా. ఇంక్ ఎవరైతే బాగా కొం టేస్ట్ ఉ ఉంటాదొ వాళ్ళ టేస్ట్ ఇష్టం ప్రకారమే పోతారు.
ఆమ్ ఓకే ఓకే మీరు ఎక్కడ తెచ్చుకున్నారు. నాకు అలాంటిది కావాలని అలాగా వాళ్ళు ఇది చెప్పారంటే దాన్ని బట్టి ఒక్కొక్క ప్రోడ ఒక్కొక్క శారీ ఒక ఫైవ్ అలాగ తెచ్చి పెడతాము.
ఉ ఏదో చేయండి. చేసే చేసేది ఇబ్బంది ఏం కాదు కాన్ అట్లనేసి పల్ ఎక్కువగ తెచ్చుకునే ఉండా ఫస్ట్ కొన్న ఆర్డర్స్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ శారీస్ తెచ్చు కున్నారంటే ఆ ఫిఫ్టీ శారీస్ మీరు సెల్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడ్ ఫిఫ్టీ సారీస్ తెచ్చుకోవాలి
మ్
ఉ
అదే అదే ఆలోచిస్తున్నాను దానికి అదే ఎలాగ స్టార్ట్ చెయ్యాలి ఏంటి ఇప్పుడు ఏదన్న జాబ్ అనుకో బయట ఎళ్ళాలి చేయ్యాలి బేబిని పెట్టుకోని కష్టము గవర్మెంట్ జాబ్ అయితే ఇంకా వెళ్ళి చేయొచ్చు దానికి అప్లై చేసుకున్నా గ కనీ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తది హండ్రెడ్ పర్సెంట్ అని నమ్మకం అయితే లేదు ఎందుకంటే నేను అంత అఫోర్ట్ చే అంత ఏకాగ్రత పెట్టి చదవలేకపోతున్నాను ఇప్పుడు
ఉమ్
పట్టుదలతో చదవలేకపోతున్నాను కాబట్టి ఇలాంటి బిజినెస్ అన్న స్టార్ట్ చేద్దాము అన్న ఒక ఆలోచనలో ఉన్నాను
ఆలోచన మంచిదే ఇప్పుడు నన్ను అడిగితే నాకు చాల రకాల ఆలోచనలు వస్తా ఉంటాయి అతి ఎట్ట్లాంటే ఒక సార్ ఇప్పుడు దోస టిఫిన్ టిఫిన్ తినేదానికి వెళ్ళానంటే టిఫిన్ లో దోశ పాయింట్ పెట్టు కోవాల అనిపిస్తాది ఈవినింగ్ బోండాలు తినె దానికి కెళ్ళినప్పుడు బోండాలు బోండా షాప్ పెట్టుకోవాలి అనిపిస్తది పక్కనే ఉన్న పానీపూరి బండోడి దగ్గరికెళ్ళి వాడి ఇన్కమ్ ఎంత తెలుసుకుంటే పానీపూరి పెట్టుకోనన్న బతి
అల మీరు అలాంటి మైండ్ సెట్ పెట్టుకోంటే మీరు ఏది చేయలేరండి ఏదన్న ఒకదాని మీదే స్టిక్ ఇక నయి దానికోసమే మీరు పడి లేస్తా వె వెళ్తా ఉండాలి అప్పుడే మీర్ ఎళ్లాల్సిన గోల్ అచీవ్ అవు తరు అంతేగాని నేను ఈ ఈ ఏ దారి కనిపిస్తా దారిలో బోతాను బోతాను బోతాను అంటే లాస్ట్ కి ఏ దారికి పోకుండా ఎట్ట పోవాలో మీకే అర్థం కాదు
ఉమ్ అవును
ఉ కాబట్టి ఏదన్నా ఒక్కటే ఎంచుకోండి ఒక దాంట్లో ఒక ఒక వే లోనే వెళ్ళండి
అంతె అంతె అండి మంచిగా మంచి జ్ఞానోదయం నేర్పించ్చార్ నాకు
ఓకె అండి థ్యాంక్ యూ నా వల్ల కొన్ నా
బాబు ఎప్పుడ్లేస్తాడు మరి
బాబు ఒక టూ అవర్స్ అండి టూ అవర్స్ మంచి స్లీప్ వేసి లేస్తాడు
అ
ఆ ఓకే అండి ఉంటాను బాయ్
మరి మి హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు
నా హస్బెండ్ డ్యూటీకి వెళ్లారండి
డ్యూటీ కి వెళ్ళారా
ఈ రోజు డే డ్యూటీ కాబట్టి మార్నింగ్ వెళ్లారు ఇంకా ఫైవ్ క అలా వస్తారు.
ఓకే ఓకే మరి మీ మదరు ఫాదర్ ఏం చేస్తున్నారు
మా ఫాదర్ బయట వెళ్లారు వేరే ఊరిక వెళ్లారు మా మదర్ వాళ్ళ గ్రాండ్ సన్ తో స్లీప్ వేస్తన్నారు అవును
మరి మొన్న ఏదో మంచి ఫంక్షన్ ఒకటి ఉండది అని అన్నారు వెళ్ళారా ఫంక్షన్ కి
మొన్న ఫంక్షన్ కా
ఏదో ఎవరు ఎమ్మెల్యే డాటర్ ఫంక్షన్ కి ఇన్వైట్ చేశారు కేక్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ కేక్ ఏదో ఆర్డర్ పెట్టారని అన్నారు.
ఆహా ఏమో ఎన్ని కేజీస్ అయితే నాకు ఐడియా లేదు కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ కేక్ అది
ఆహా
ఆ ఇంతకు ముందు ఎప్పుడో నేను చిన్ననాటి చిన్నప్పుడు ఒక ఫిఫ్త్ థర్డ్ ఉన్నప్పుడు మా నాన్నగారు తెచ్చారు త్రీ స్టెప్స్ కేక్ సేమ్ అప్పుడులా అప్పుడు జ్ఞాపకాలు నాకు నెంబర్ వేసుకున్నాను
ఒకే అది నెంబర్ వేసుకున్నారు కానీ కేక్ నెమరు వేసుకోలేదా
మా మా డాడీ నాకు అప్పుడు నా డ్రస్ త తగినట్టు కేక్ తెచ్చారు పింక్ డ్రెస్ కి పింక్ కేక్ కానీ అది చూసిన వెంటనే నాకు ఇప్పుడు కూడా పింక్ ఎక్ తెచ్చారు వాళ్ళు నాకు అది ఓల్డ్ మెమరీస్
గుర్తొచ్చరా తిన్నారా లేదా కేక్ లాస్ట్
ఆ తిన్నాం తిన్నాం అందుకి చెప్పాను కదా ఆ మెమరీస్ వచ్చాయి అంటే ఆ టేస్ట్ ఏ అప్ప ఇప్పటికి కూడా మారకుండా అలాగే ఉంది
ఓకే మరి నేను ఎక్కువ సేపు మీతో న ఉంటానండి టైము లేదు నాకు